హలో
హాయి
హాయ్ హాయ్
బాగున్నారా
ఆ బావున్నానబ్బా
ఎక్కడున్నారు ఏం చే
పూజుంది పూజుంది రెడి
అవునా
జన్మే జంజమేసర కద
ఆ
రెడీ
అద అదే అదే పూజా ఒకే ఒకే
ఏం మనకు తెలియదు చాలా సాంప్రదాయం అంటే నాకు తెలియట్లే నాకు అట్ల తెలీదు కానీ ఇంగ వాళ్ళు పిలిచారు సర వయ్యేద్దాని వాళ్ళు పెళ్ళిలాగ చేస్తారంట గా దాన్ని
అవును
ఆ అనేసి ఇగా రమ్మన్నారు కదా అనేసి ఇక వె
హు ఒకే మంచిగా పిల్లల్ని ట్రెడిషనల్ గా రెడీ
ఆ అవునబ్బా ఉ ఉ
ఎక్కడెక్కడోళ్ళు ఇప్పుడు మన అమెరికా వాళ్ళు అవుట్ ఆఫ్ వాళ్ళు మన ఒళ్ళని చూసి శారీ నిండు కట్టుకొని సాంప్రద
హ అవును ఈ మన దగ్గర కంటే కూడా అవుట్ ఫస్ట్ స్టేట్ లోనే ఎక్కువ ఉన్నారు. ట్రెడిషనల్ గా రెడీ అయ్యే వాళ్ళు.
ఆ అయితే ఒకళ్ళు చూసి, ఒకళ్ళు మంచిగా నేర్చుకుంటున్నారు. కదా! బొట్టని, గాజులని, శారీస్ అని మ టాప్ టు బాటమ్.
అవును. హావ్ శారీస్ దాంట్లోనే హావ్ శారీస్ కట్టడము, శారీస్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కట్టడము. మ్ ఒకొక్కలు దగ్గర ఒ కోకి ఇప్పుడు మారవడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక స్టైల్ కడతారు. మా మరాఠీ వాళ్ళు, వాళ్ ఒక స్టై ఇ కడతారు. కన్నడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక స్టైల్ కడతారు. సో కొంచెం డిఫరెంట్. వాళ్ళు బొట్టు పెట్టే విధానం గా నీ బ్యాంగిల్స్ వేసే విధానం కానీ, మొత్తం చాలా డిఫరెంట్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుందనమాట. మన తెలంగాణ వాళ్ళు ఒక స్టైల్. అలా కొంచెం ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్క ఏరి యాలో ఒక్కొక్క స్టైల్ మెయింటెన్ చేస్తారు.
అసలు అనుకుంటాం కానబ్బా, ఇప్పుడు మన ఇప్పట్లో ఇంక కొంచెం తక్కువ గాని, మన అమ్మ వాళ్ళ రోజులు, అత్తగారి రోజులు, మంచిగా పొద్దున్నే లేసి ఊ చడం. అంటే, కల్లాపి చల్లడం, మనం పెండ తోటి కల్లాపి జల్లడం. అలకడం, ఇట్లా ముగ్గయడం, ఎర్ర మట్టి ఉంటది తెలుసా! ఎర్రమట్టి. పుట్టమట్టి అంటారు అనమాట. ఊర్లలో పుట్టమట్టి అంటారు. పుట్టల్ ని ఇట్ల సైడ్కి తవ్వ అయినా, ఎర్రగుంటది. అది తీసుకొచ్చి మన్ చిగ అలికి ముగ్గులేయడం. అలా చేస్తుండే.
అవును. ఎర్లీ మార్నింగ్ ఎ లేవడముంక అప్పట్లో కరెంటు ఇవన్నీ ఏమీ లేకుండ. ఫోన్లు, టీవీలు ఏమి లేకుండే. సో ఎర్లీ మార్నింగ్ ఎ లేసి చల్లటి నీళ్ళతో, వేనీళ్ లేవ్, ఏం లేవు. ఆ చల్లటి నీళ్ళతో స్నానాలు చేయడము. బావుల దగ్గరని, ఇక్కడ అక్కడ స్నానాలు చేయడము. చేసి ఉదయాన్నే, పూజలు ఇంట్లో. మళ్ళీ స్నానం చేసిన దాకా, కిచెన్ లోకి వెళ్లేవాళ్లు కాదు. వాళ్ళు కిచెన్ ని కూడా కొంచెం నీట్గా పెట్టుకోవడము. కిచెన్ లోకి ఎళ్ళాలంటే స్నానం చే చేస్తేనే కిచెన్ లోకి వెళ్లాల్సింది. అంతే తప్పించి కిచెన్ లోకి వెళ్ళడానికి నో ఎంట్రీ.
మ్ అవునబ్బా. అసల్ ఇప్పుడు మ్ మన ఇప్పుడు అంటే, కొంచెం అందరం కలిసిపోయి ఉంటున్నామ్. ఇట్ల పీరియడ్స్ వ వచ్చినా కూడా గ్యాస్ ముకోపోవడం, ఇంట్లో తిరకపోవడం, అంటు లాగ ప్రెగ్నెంట్ ఉన్నా కూడా కొంచెం మనకి మైల్ అవతరాన్ని ఉండ. అట్లా, చాలా ఉండే ఇప్పుడు మనకి.
అవును
గుల్లల్లేకెల్లర్ కదబ్బా! మ్
మ్ సో, ఆ, ఆ ట్రెడిషనల్ అనేది చాలా చాలా అంటే చాలా వరకు పాటిస్తారు. చాలా బాగుంటుంది. ఉదయాన్న లేపి, ఇ ఇంటి ముందు ముగ్గు పెట్ ట్టడము ఇట్లా గ్రీన్ కలర్ లో, ఎల్లో కలర్ లో మొత్తం ఇట్లా ఆవు పేడ అవి తీసుకొచ్చి చల్లడము, మ్ ప్లస్ తు గ్యా వైట్ కలర్ లో ఇట్లా పిండి తోటి ముగ్గులు పెట్టడము, ఇంటి చుట్టుపక్కల కూడా కిచెన్ ను కూడా, ఈవెన్ కిచెన్ ని కూడా అదే పేడ తోటి, ఇట్లా మట్టి తోటి అల కడము, ఎర్రమట్టి తెచ్చి అలకడము, ఆ ఎర్రమట్టి మీద ఇట్ల ముగ్గులు పెట్టడము. మ్ చాలా బాగుండేది.
ఇప్పు పోయి పూర్వకాలం చూసావా, పొయ్యిలు ఒక టూ స్టోన్స్ ఏమో పెడతారు. రాళ్ళలాగా రొండు స్టోన్స్ పెడతారు ఇంకో మూడు స్టోస్ కలిపితే కదా, అట్ల టు అట స్ట అంటే స్టవ్ లాగా మనం యూజ్ చేయడానికి పనికోస్తది కద పొయ్యి, ఇంకో సైడ్ ఏం చేస్తరన్ రొండు రాళ్లు పెడతారు. ట్రయాంగిల్ షేప్ లో ఒక రో రాంగులు రాళ్ళు పెట్టి ఇంకో సైడు, కుండ పెడతారు. కుండలో వాటర్ పోస్తరనమాట ఇగా అర్ధమైందా ఒక సైడ్ ఒకట్ రెండు సైడ్లు రోండ్ రాళ్ళు బెడతరు ఒక సైడ్ ఒ కుండలాగ పెడతారబ్బా ఇగ మనం వంట వంట్ తనే ఉంటం ఆ సైడ్లో కుండల వాటర్ వేడవుతనే ఉంటయి.
ఓకే
టవ్ అనమాట దాన్ని ఆ పొంత పొంతకుండ
పొంత కుండా
ఆ పొంతకుండంటం, టూస్ టూ టై అర్థమైంద? రెండు సైడ్లు రాళ్ళు ఉంటే ఇటు సైడ్ ఇది ఒక రాయి బదులు కుండ బెడతం దానికి కుండ వంపుగుంటది గదా దానికిట్లా భుజంలాగా, దాన్ని బేస్ట్ చేసి ఇట్ల వంటోమ్డుతం తం అంటు మూడు రాళ్ళు గల్పి వండినట్టు వండితే ఇటు సైడ్ కుండలు వాట్ టర్ వేడవుతనే ఉంటయి పిల్లలు ఎవరన్న ఇట్లే ఫ్యామిలీలు ఉంటరు గదా వంట అవుతనే ఉంటే ఇట్ వెన్నీలు ఆ కుండ తీసిపోయ్యరింగా పెద్ద కుండ పెడతరు కొంచెం, ఆ దాంట్లో వాటర్ ఇగ అంటే ఆ జగ్గు బెట్టు వాటర్ తోడుకుని స్నానం చేస్తనే ఉంటారు ఏమ్మటే మల్లి చనీళ్లు పోస్తనే ఉంటరు రెగ్యులర్గా ఇంగా మార్నింగ్ టు ఈవినింగ్ వేడి అవుతనే ఉంటయి వాటర్
ఆ ఆ వెయిట్ అనేది ఆపగలుగుతుంద స్టోన్స్ కింద స్టోన్స్ అనేయి వెయిట్ ఆపగలుగుతుంది.
ఆ ఆడుతది ఆపుతది, స్టోన్స్ అంటే దేనిక్ దానికి సెపరేట్ అబ్బ స్టోన్స్ తో అంటే నేనెట్ల చెప్పాలి మూడు ట్రయాంగిల్ గదబ్బా మూడుంటయి మూడు రాళ్ళు పెట్టి వంట వండుతం, అట్ల బదులు రెండే రాళ్ళు బెడతరు ఇంకో రాయి ప్లేస్ లో కుండ బెడతరన్నమాట.
ఆహా ఓకే
కుండకిట్ల వంపుగా షోల్డర్ లాగ వస్తదిగా, షోల్డర్ ని షోల్డర్ కి ఆ బేస్ చేసి పె ఒగిన్నె బెడతారు ఒక్ పాత్ర బెట్టి వంటకాలమ్ముతాడు
ట్ రైస్ అవి ప్రిపేర్ అవుతుంటయి
ఆ అదే జెప్తున్నా వాళ్ళకేంత ఎంత నాలెడ్జ్ ఉంటె అట్ల జేస్తరబ్బా, అప్పటి రోజుల్లో
ఆ అప్పటి రోజుల్లల్లో ఆ టెక్నిక్ చాలా వే డిఫరెంట్ గదు అందులోనూ ఆ కర్రలు లు అవన్నీ తీసుకొచ్చి ఆ స్టిక్స్ తోటి వండడము ఆ టేస్ట్ వేరు ఫుడ్ టేస్ట్ గుడా
అవునవును మన ఓళ్ళకి అప్పుడు ఇ అప్పుడున్నంత తెలివి ఇప్పుడు లేదు గదా అంటే ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ గా అయిపోతుంది మొత్తం
ఆ అవును మొత్తం ఆర్టిఫిషియల్ ఫుడ్ అయినా ఏదైనా అప్పటికప్పుడు స్ రైస్ కుక్కర్ లో పెట్టేసుకోవడము, ఈ గ్యాస్ మీద పెట్టేసుకోవడము ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసుకోవడము ఇండక్షన్ స్టవ్స్ అని, అట్లా ప్రిపేర్ జేసుకుంటున్నారు.
ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరిగింధంత అంతా ఇండక్షన్ వీటి మీద పడ్డరూ. కదా, ఆ ఇట్లా ఇగ మన ఇప్పుడు చూడండి మన వేరే ఊరు వెళ్ళి వచ్చిన పోయినా అత్తగారికి మామోల్ల గార్లకు గాని మ్మ్ మమ్మి కి గాని రా అట్ల జరుగుతూ ఉంటయ్ కొన్ని కొన్ని సాంప్రదాయాలు కొన్ని కొన్నిగాదు ఇప్పుడంత ఎక్కడ లేదు లేండి
ఇప్పుడంత ట్రెడిషనల్ అనేది ఎక్కడ పాటించట్లేరు
ఆ ఏమైనా టెంపుల్స్ కెళ్ళిన గూడా నిండుగ సారీస్లల్లో లంగా ఓనీలల్లో అట్ల పోయి సాంప్రదాయంగా ఎళ్ళొస్తా ఉంటరు
ఆ ఉమ్ బొట్టు పెట్టుకోవడము గుల్లో ధం నమస్కారం చేసుకోవడము పంతులు గారికి నమస్ కారం చేయడము అవన్నీప్ ప్పుల్లేవు వెళ్ళామా తె చూసామా వచ్చామా అన్నట్టుగా అయిపోయిన్
ఇప్పుడూ ఒక స్టిక్కర్ పెట్టుకోవడమే ఎక్కువ అండి, అప్పుడు నాలుగు బొట్లు పెట్టుకునేవాళ్ళు మనోళ్లు నుదుట్ గాని మనకి పైన గాని
ఆ నాచురల్ థింగ్స్ అనేది మళ్ళీ ఎక్కువ పసుపు యూజ్ చేయడము పసుపు కాళ్ళకు పెట్టుకోవడము ట్రెడిషనల్ గా బొట్టు కుంకుమ బొట్టు మొహాన పెట్టుకోవడము గంధం పెట్టుకో డము ఆ సో ఇంకా సాటర్డే కొన్ని వీక్ వీక్స్ లలో కొన్ని డేస్ లలో పసుపు అనేది యూజ్ చేయడము బాడీకి యూజ్ చేయడము ఉమ్ ఆ అట్లా ట్రెడిషనల్ అనేది కొంచెం బ్యాక్ అయిపోయింది ఇప్పుడు ఎవరు చూసినా గాని అంత పట్టించుకోవట్లేదు పాటించట్లేదు కూడా దాన్ని
మా అమ్మ కూడా మంచిగా ఇట్లా గడపకు పసుపు రాసి, మంచిగా గడపకి మంచిగా చుకు్రా చు లా పసుపు రాసి మన కుంకుమ బుట్తుంటాయి కదా బా కుంకం బొట్లు పెడితే మంచిదని మనకి ఇప్పుడు పండుగలకు కూడా చూడండి అబ్బా ఇప్పుడంతా ఏవో ప్లాస్టిక్ పూల తతోటి ఏదో డెకరేషన్ చేస్తున్నారు కాగానీ అప్పట్లో మంచిగా బంతి పూలు ఉంటాయి కదా బంతి పూల తోటి ఆ బంతి ఆకులు ఉంటాయి కదా దాని తోట లేకపోతే దాన్ని ఏమంటారు మనం మావిడ ఆకులు ఉంటాయి కదా మామీడా ఆకులు తో తోరణాలు కడతా మనకి ఎలాంటి అంటే సైంటిఫిక్ గా కూడా దానికి చాలా రీజన్ గుంటాయి మనకి ఎలాంటి క్రిములుగానీ లోపలకి రాకుండా
ఆ బాక్టీరియా జెన్స్ట్ ఆ అలాంటివి లోపలికి ఎంట్రీ చెయనీయకుండా కాళ్ళతో మనం బయట అంతా తిరిగి వస్తాము ఆ కాళ్ళ మట్టి అని కాళ్ళతో వచ్చే డస్ట్ బాక్టీరియా జేమ్స్ అవని అది అనేది అబ్జర్వేషన్ చేసుకుంటుంది
ఆ
ఆవు పేడ కూడా అంతే అంట ఆవు పేడ దూడ కూడా ఇంటి ముందల చల్లుకోవడం ఆవుపేడ అనేది కాలు నుంచి బయట నువ్వు ఎంత దూరంలో తిరిగి వచ్చినా చేసినా కాళ్ళకున్న జేమ్స్ అవన్నీ ఇంటి ముందు చల్లిన కల్ళ్యాప్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందంట
అవునవును ఇప్పుడు కళక్ చేయడం వల్ల ఇప్పుడు చూడండి ఊర్లలో చెట్లు బాగా పెరుగుతాయ అబ్బా మనకాడ పెట్ ఎక్కువ పెరగదు
అవును
ఏదో ఒకటి చేయాలి అంటే ఇప్పుడు మన ఎడిషనల్గా యాడ్ చేయాలి కానీ ఇప్పుడు ఊర్లలో మనం ఏం చెయపోయిన ఇప్పుడు వాళ్ళు బట్టలు ఉతుకిన నీళ్ళు లేకపోతే వాళ్ళు అంటలు కడిగిన నీళ్లు అవన్ని నీళ్ళలు పోయ పెద్ద పెద్ద పెద్దగా గోంగూరు చెట్లు చెట్లు ఇంత హైట్ అయితే మల్లెపూలు కూడా చెట్ల అంతా ఉంటాయి
ఉమ్ అక్కడ వచ్చినట్టు మన దగ్గర రావు మనం ఏ చిన్న కుండీలో పెట్టినాం ఈవెన్ మట్టిలో పెట్టినా సరే మన మనకు అంత నచురల్ థింకింగ్ అనేది ఇక్కడ రావట్లేదు
ఆ అయితే ఇప్పుడు సో ఇప్పుడు ఊర్లల్లో అప్పటి వొళ్లు వాళ్ళకి ఇప్పుడు చేవులకి కుడ చూసారా మూడు నాలుగు అప్పటోల్లకి ఈ చెవులకి మూడు మూడు పుట్టించుకునే వాళ్ళు కాళ్లకు మెట్టెలు కూడా ఇంతంత లావూయి అటు ఇటు సాంప్రదాయంగా అంటే ఒక సిస్టమాటిక్ గా సింబాలిక్ ఉండేవాళ్ళు
అవును చూడగానే అమ్మ తెలుగుతనం ఉట్టి పడినట్టు టుగా ట్రెడిషనల్ గా కనిపించే వాళ్ళు ఇప్పుడు ఆ ఏముంది మెల్లో ఒక తాడూ వేసుకోవడమే బరువు
ఆ సింపుల్గా అసలు ఇంకా చాలా మందిరు కొంచెం హైటెక్ కొన్నిట్లలో చూస్తే మనమైనా కొన్ని కొన్ని ఏరియాస్ లో గాని కొంచెం హైటెక్ పీపుల్ చూస్తే వాళ్ళు అది కూడా వేస్ వేసుకోవట్లేదండి అసలు
సిటీలో ఎవ్వరూ మాక్సిమం ప్రిఫర్ చెయ్యట్లేదు మామూలుగా జాబ్స్ వెళ్ళామా వచ్చామా ఇంకా వంటి మీద ఏది ఉంది ఏది లేదు అనేది కూడా ఆలోచన అనేది లేకుండా పోయింది
ఆ ఇప్పుడు మనం దేవుడికి పూజలు ఇట్లా చేసినప్పుడు కూడా ఏదో స్వీట్స్ తీసుకొచ్చుకోన పెట్టేడం నైవేద్యం ఆట్లా చేస్తున్నావు కానీ అప్పటోళ్ళు మన అమ్మోళ్లు పాత్రలు కూడా ఈవెన్ గిన్నెలు కూడా సపరేట్ గా పెట్టి పెట్టి అవి కేవలం నైవేద్యాలకే ఉండేటట్టు పెట్టుకునే వాళ్ళు అ అంటే మనం వేరే ఐటమ్స్ చేయకుండా
హమ్
ఆ వెరైటీస్ కూడా చేయ్యకుండ దాన్
ఊ పాలతోటి నైవేద్యం చేయడం కుండలల మట్టి కుండలల ఎక్స్పెషల్లీ ఆ ఫుడ్ కూడా మట్టి కుండలలో ప్రిపేర్ చేసేవాళ్ళు
ఆ మట్టి కుండలతో చేయడము అట్లా ప్చ్ మంచిగా ఉండేది ట్రెడిషనల్ గా ఇప్ ఇప్పుడు అంత ఏం లేదు అప్పుడున్నంతె జనరేషన్ జరేషన్ గ్యాప్ కదా
ఊ కానీ ఫుడ్ కూడా చాలా ఇదిగా ఉంది అప్పటికంటే
ఆ అవునవును భూమి సారాంతం కూడా తగ్గిపోతుంది కదా మందులు వాడుతున్నారు సరే అబ్బా
ఆ ఓకే ఓకే బాయ్
ఆ బాయ్ బాయ్
ఉ